స్ అయ ఆ ఇప్పుడు ఓకే ఏం చేస్తున్నావ్
లేలే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్న
ట్రైనా ఏ ట్రైను
గోల్కొండ
ఎటు ఏళ్తున్నారు
ఖమ్మం వేళ్ళలి
హు హు
హోమ్ టౌన్ కి వర్క్ కంప్లీట్ అయింది
అవునా ఏం వర్క్ చేేస్తున్నారు ఈ రోజు
ఈ రోజు చిన్న మెడికల్ క్యాంపెయిన్ ఉంటే చేసాం
హూ హు ఎక్కడా అది
హనుమకొండ దగ్గర
ఊహూ
తౌసండ్ పిల్లర్ టెంపుల్ ఉంది గదా దాని కొంచెం ముందు ఒక డాక్టర్ ఉంటారు ఆయన దగ్గర ఓ పీ డి కంటేనన్ టదే ఫ్రీగా మెడిసిన్ డిష్ ష్ట్రిబ్యూట్ యాసం
అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయిందా
ఆ కంప్లీట్ అయిపోయింది రైల్వే స్టేషన్ కొచ్చినా ట్రైన్ కోసం వెయిటింగ్ ట్రైన్ కొంచెం లేట్ ఉంది త్రీ థర్టీ కల్ల సారు
నేను కూడా కాళీ మా అక్క కూతురుతో ఆడుతున్నా అది బోర్ వంట చేస్తా అన్నది అన్నం పెడుతుందంట ఆకులు తెంచింది రాళ్ళు వేసింది కూచె పెట్టి రెడి చేస్ తంది
అబొమ్మల్
ఎట్లా రెడీ ఎ కాదు కాదు రియల్‌గా బొట్లు తెచ్చి చిన్నవి పిల్లలు నే ఇట్లా రెడీ చేస్తాడేమో అట్లా రెడీ చేస్తాంది
నిన్ను రెడీ చేస్తుందా అట్లా
నన్ను రెడీ చేస్తుంది
నువ్వు చిన్న పిల్ల అంటనా
ఆ ఐస్‌క్యూబ్ చె తెచ్చి ఐస్‌క్యూబ్స్ పెట్టుకుంటే వైట్ అవుతారంట గ్లూ వస్తాదంట పిన్ని నువ్విట్ల పెట్టుకో చల్లగుంద్ టది ఎండగొడుతుంది కదా ఇప్పుడు అని తెచ్చిపెడ్తానంది.
వంటలు వంటలు ఏమేమి వంటలు చేసి పెట్టింది మరి
చికెన్ అంటా అవి రాళ్ళతో చేసినాయి చికెను ఆకుల‌్తో చేసినయి ఫిష్ కర్రీ అం ట రైస్ ఓండి ఇవి చూస్తా ఉండు నేను మళ్ళీ ఇంకో పాపని తీసుకొస్త తా అని వెళ్ళింది
ఉమ్
ఈరోజు తనని కృష్ణునిలా రెడీ చేయమని పారాణి పెట్టిచ్చుకుంది మంచి యా
ఉమ్ అబ్బో చాలా ఉన్నాయి అయితే ఇలాంటి ఆశలు
దేవుడంట అది దేవుడంట మొక్కాలంట మేము వాళ్ళ డాడీకి ఫోన్ చేసి చెప్తుంది నేను దేవుళ్లా రెడీ అయ్యా అ ని
రాళ్ళతో వండిన చికెన్ తినమని పెట్టట్లే కదా
తినమనే అంటది కాకపోతే ఉత్తుత్తిగా తినాలంట నిజంగా కాదు నాకన్నీ కర్రీస్ వచ్చు నాకన్నీ కర్రీస్‌ వచ్చు నువ్ నీకు ఏ కర్రీ కావాలో చెప్పు ఆ కర్రీ చే చాలాంటాంది
ఉమ్ ఏ కర్రీ చేసినా ఉత్తిత్తి చేసాడు ఉత్తిత్తిగ తినడేనా ఇంకా నయము రియల్గా తినమని అట్లే కదా
అనదు ఊర్కి అట్ల తిని కొన్ని యాక్టింగ్ చేయి అంటుంది
యాక్టింగ్ అని కూడా తెలుసా
ఆ తెలుసు చిన్నది గానీ చాలా తెలివి దానికి అంటే చిన్నగున్నప్పుడు ఎవరైనా కొంచెం అట్ల మాట్లాడతారు కదా బిహేవ్ చేస్తారు కదా వాళ్ళ మమ్మీలు వాళ్ళ డాడీలు వాళ్ళతో ఎట్లా మాట్లాడుతున్నారు కానీ అవు అన్ని విని చెప్తా ఉంటది
ఓకే అవ్వన్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ రిటర్న్లో అవే మాట్లాడ తొందర
ఆ చీరల కట్టు కున్నది మా మేడం అయితే ఇట్లా వేసుకుంటది ఇట్లా మాట్లాడది అని చెప్తుంది
ఈబో అగసు స్కూల్ అయిపోయింది గదా స్కూల్లో జరిగినవన్నన్ని ఇక్కడ రీక్రియట్ చేస్తావా
ఆ ఆ గేమ్స్ ఆడిపిస్తారంట, ఎట్లేట్ట గేమ్స్ అని లూడో లూడో తెలుసా మీకు.
ఆ దేలుసు
ఆ మనమేమో లూడో కాయిన్ డైస్ తో ఆడితే ఇదేమో రాళ్లుబెట్టి ఆ ఇట్లా కచ్ గిల్లడంట దేస్ల్ జా వాటిలాగా ఒక ఎనిమిది వె ట్టి పంచుకుంట ఆడతుంది కొత్తగా చెప్ప పిన్య అదొక ఆ టా
ఆ
నిన్నా నైడు కూర్చోబె టి చెప్తా ఉంది లుడో ఆడదామ అని ఆడిపిచ్చింది
కొత్త కొత్తగా ఎట్లా ఆడాలో నేర్పిస్తానా
ఆ
ఫోన్ మరి ఈ ఏజ్ లో ఫోనేం చూడట్లేదా దా
ఫోన్ చూస్తది ఎప్పుడంటే మనం ఎవ్వరం దాంతో ఆడుకోకపోతే ఇంగా ఫోన్ చూస్తా ఉంటది ఫోన్ గావాలి నీ అంటది
ఉమ్మ్
ఎప్పుడో ఒకసారి కానీ ఈ మధ్య కొంచెం గా, హాలిడేస్ ఎక్కువైనాయి కదా స్కూల్ తగ్గించ అంతే స్కూల్ అయిపోయిన్ దగ్గర నుంచి. ఫోన్ కొంచెం ఎక్కువ యుస్ తాన్వి
హ్మ్మ్ మీరు ఫోనీయికుండా ఉండకపోతే ఆడుకుంటుంది కదా మంచిగా
ఆ ఆడుకుంటది అంటే మనం దాంతో తన్ తో ఆడుకుం టే అడుగుంటది లేదంటే ఫోన్ చూస్తా ఉంటది బెదిరిస్తాంది ఆ ఫోన్ ఇస్తావా లేదంటే హే నేను వెళ్ళిపోవాల అం అన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతది అం నన్ను పట్టించుకోవట్లేగా నే మా ఇంటికి వెళ్ళిపోతా నేను అసలే రానిగా నువ్వు నాతో మాట్లాడ కాని అలిగంది ఒక అర్ధగంట అలిగింది నేన్ ప్లీజ్ సారీ అని చెప్పిన కాగాని వినట్లే అలుగుతనే ఉంది నువ్వు నాతో మాట్లాడుకు పిన్ని అని మీ ఇంటికి రాను నుూ నాకు డ్రెస్ కూడా కొనిగట్లేగా అంట అన్ని పెద్దళ్ళ లాగామా ట్లాడుతుంది
మంచిదే కదా ఇప్పుడే తెలివి మా అన్ని తెలివులు వస్తాయి కానీ అది ఈ ఏజ్ లోనేవన్నా వస్త స్తే ఇబ్బంది కుడాయితది ఇప్పుడు క్యూటి క్యూటుగా మాట్లాడుతేనే మంచిగా ఉంటుది తెలిసి తెలియకుండా
ఆ నాకా కలర్ ఒద్దు పింక్ ఏముద్దు నాకు బ్లూ కావాలి ఆ నాక్ ప్యాంట్ షర్ట్ కావాలి టూ హండ్రెడా అని అంటుంది మళ్ళీ ఒక ఫైవ్ హండ్రెడ్ లో ఒక ఫైవ్ హండ్రెడ్ లో నాకు ఒక మంచి డ్రెస్ కొని పిన్ని అది కూడా నా బ్లూ కలర్ పాయింట్ షెట్ కావాలి అని చెప్తుంది
అబ్బో
ఆమ్మో చాలా తెలివిగా మాట్లాతాండది
ఆ వాళ్ళ డాడీ వాళ్ళతో కూడా అంతేనా లేదా పిన్నివాని నితోనేనా
ఆ ఎమోమరి తెలిద్గాని నాతో ఐతే అయితే ఎంత ఫ్రీగా మాట్లాడుతా అంటది స్కూల్లో ఏం జరిగినయి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతున్నాయి వాళ్ళ మమ్మీ ఎట్లా కోడుతుందా లేకపోతే ఎట్లా జ్యూస్‌కుంధి ఇవన్నీ చెప్ తాఉంటది ఇంగా
అంటే వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ కి అంత తెలివి ఉందొ అంతే కదా వాళ్ళది వాళ్ళని చూసుకుంటేనే నేర్చు ఉంటది ఇప్పుడు మనం మట్లాడేదినే వాళ్ళకి తెలియవస్తుంటారు
ఆ అయి ఇప్పుడు ఉరికెల్లాలంట రెడీ చెయ్ పిన్ని నేను చేసా అని ఫేస్ అంటే నీటి గనిపియల్ అంటే చల్లగా ఐస్ ఐస్ క్యూబ్స్ పెట్ ట్టాలంట పొద్దున్నే ఐస్ టి ట్రైల్ ఉంటాయి కదా వాటిలో వాటర్ మోసి పెట్టి తీసి ఇప్పుడు ఫేస్ కి రుద్దుకుంటాంది
చేసు నీ
ఫేస్ నీట్గా ఉండదం ట. చా పుల్లగుంట ధన్ ఎ ఇప్పుడు ఎండ కొడుతుంది కదా ఫోన్లలో చూస్తా ఉన్నరు గధా కదా చెప్పాల్సిన అవసరమే లేదు ఫోన్
హ్మ్ బ్యూటీ టిప్స్ లా చుస్కునావ్ అని నెర్చ్ ధింపవ
ఆ పెట్టింది కాసేపు నాకు గుడా ఐస్ ట్టింది వె టింధి పేటీ కింద బడి నయి ధాగ్ యూజ చేయొద్దు పిన్ని ఆవి పీట్కోద్దు అని చెప్తా ఉంది మళ్ళీ వామ్మో ఇంత థైలివితేేటలు వచ్చినాయి ఇప్పుడే అని నెన్ ఎంత చిన్నపిల్ల ఫైవ్ ఇయర్స్ పాపేగా.
ఫైవ్ ఇయర్స్ ఏన
ఫైవ్ ఇయర్స్ ఐయాని మాట్లాడదండి
ఇలోనే అన్ని తెలివితేేటలు వచ్చినాయంటే ఇంట్ వాళ్ళు ఆ రేంజ లో ఉన్నారని అర్థం
ఆ
మనం ఎంత చెప్పి కొంచంత మందికి రాదు చిన్న పిల్లలకి నేర్చుకోలేరు కానీ వాళ్ళు ఏ రేంజ్ లో చేస్తా. అే ఆరేంజలు నేర్చుకుంది మరి ప్లస్ అందులో కొంచెం పాప పాపలు అంటే లేడీస్ కొంచెం తొందరగా మాటలు వస్తాయి చిన్నపిల్లలకి కూడా. మాటలు తెలివి కొంచెం ఫాస్ట్గా వస్తారు మా దగ్గర ఒక అబ్బాయిన్నాడు వాడికి ఫోర్ ఇయర్స్ వచ్చినా ఇంకా అమ్మ అక్క అనడం తప్ప వేరేయరావు.
ద అంత లేటుకి వస్తాయి అబ్బాయిలకి
ఇనీ అదు మాముల్గా పోలిస్తే కంపేర్ చేస్త అమ్మాయిలక ఫస్ట్ వస్తంది మళ్ళ అందులో వడిగి జల్లైడ్ ఇప్పుడు త్రీ ఇయర్ థర్డ్ బర్త్ డే ఐపోయి టూ మంత్స్ అయితా ఇంకా అమ్మ అక్క అన్ని కంప్లీట్ గా అనడం రాట్లేదు మనం అంటార అంట డోన్ కనడం పిలవడం మాట్లాడుతున్నారు అట్లు
హ ఇది చాలా ఆ ఇ
అదే అంటారు మామూలుగా టై లో మాట్లాడమే ఎక్కువ ఈ ఏజ్ లో అలాంటిది ఇంత కంప్లీట్ మెచ్యూరి లాగా మాట్లాడడం డ్రస్సులు ను్వు ఆ కలరు ఈ కలరు నేను అలుగుత
ఆ ఎగ్జిబిషన్ పోతదంట బోర్ కొడుతుంది నాకు నువవు ఎ ఇక్కడి తీసుకెళ్ళట్లే జూ పార్క్ వేలం వీని లేదంటే ఎగ్జిబిషన్కి వెళ్దావా అ టన్ని
ఇక్కడ ఎక్కడో మీ దగ్గర ఎగ్జిబిషన్ ఉందా
ఇక్కడ ఎగ్జిబిషన్స్ ఏం లేవు కాకపోతే దాన్ని ఒక రెండు మూడు సార్లు చూ పార్క్ తీస్కెళ్ల అంతే వాలలుతే రాకె ఇక్కడ వాళ్ళ ఊరు దగ్గర ఎగ్జిబిషన్ కి వెళ్తారు అప్పుడప్పుడు ఆ టూ మంత్స్ కి ఒకసారి అ లా తెర్యదా మా మమ్మీని తీసుకొని
పేరెంట్స్ంటే అంటే ఇంట్లో పాప ఉంటే తీసుకెళ్తారు ఇప్పుడు మీరు తీసుకెళ్ళాలంట ఇబ్బంది కానీ మీకు పాకు పడితే తీసుకెళ్లాలా ఫుల్గా తిప్తారు కదా పాప అడగాలిని నోర్ తీర్చిఅని ఇప్పుడు మీరు అడిగితే మీ హస్బెండ్ ఎట్లా తీసుకెళ్ మీ హస్బెండ్ పాపడి కూడా అందరు తీసుకెల్తారులా
హమ్
ఇ మంచిగా అన్ని తిప్పే హస్బెండ్ దొరికితే ఇవన్నీ పాసిబుల్ అయితే ప్రతి దానికి చిరాకు పడేవాళు కాకుండా
మంచి హస్బెండ్ దొరికితే అన్నీ మంచిగా అయితాయి
దానికి ఇంకొంచెం టైం ఉంది అప్పుడు
అప్పుడా ఒకే ఓకే
అప్పుడు ఏటైనా తిరగొచ్చు ఏమైనా ఆ
ఏమైనా జరగచ్చా
ఏ ఏమైనా అంటే అట్లా తిరగడం కొన్ని కొన్ని ప్లేసెస్ కి నేను ఇప్పుడు చూడడానికి ఏమైనా హ్యాపీనెస్ ఉంటే అప్పుడు
అప్పుడ ఒకే అదే ఇప్పుడు మీ మీరు తిరగాల్సినవి మీకోసమే కాకుండా కొంచం అబ్బాయి సైడ్ ఏం ఎక్స్పెక్ట్ చే కూడా కొంచెం వాళ్ళ సపోర్ట్గా ఉండండి
ఉంటా అవునవును
ఆలోచించుకుంటే అటు సైడ్ వాళ్ళ ఆలోచిస్తారు మన గురించి మనం వాళ్ళ గురించి గురించి ఆలోచిస్తే బెటర్ అప్పుడు కంపాటబిలిటీ మంచిగా ఉంటది ఒకరి గురించి ఒకళ్ళు ఆలోచించు
ఆ లైఫ్ గురించి మీకు బాగా అర్థమయింది మస్తు చెప్తున్నారు ఉమ్ ఓకే సరే బాయ్